హలో
హలో
హలో వాయిస్ వస్తుందా అండి
హలో ఆ వస్తుంది
వాయిస్ వస్తుంది
ఆ వస్తుంది వస్తుంది బాగున్నాను మీరు
బాగున్నానండీ ఏం చూస్తున్నారు
ఏం లేదండి ఖాళీ
అవునా కాలేజ్ అయిపోయిందా అండి
అయిపోయిందండి
ఏో గ్రూప్ నాది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిందండి
అవునా
సచ్చి మీరేం చేస్తున్నారండి
అవునా ఏం చేస్తున్నారండి స్టడీలు
బి ఫమ్ థర్డ్ ఇయర్
అవును ఇలా ఉంద స్టడి
ఓకే అండి ఏదో ఏ గట్ల
సిలబస్ బాగా జరుగుతుందా
ఆ ఓకే
ఏ కాలేజ్ అండి మీది
మాది వరంగల్ండి వాగ్దేవి
అవునా
అవును మీరు
నర్ మాది కాకా తత అయి ఉండి కానీ లోకల్లోనే చేసుకున్నానండి బ కొమ్ కంప్లీట్ అయిపోయింది ఉమ్ టీచింగ్ టీచింగ్ జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారండి
ఏ సబ్జెక్ట్
ఇంగ్లిష్ అండి
ఓ మై గాడ్ నా ఫేవరెట్
అవునా
అవును
మీ మీ ఈ ఫ్యూచర్ ప్లానింగ్ ఫ్యూచర్ లో ఏమ అవ్వాలం ఉందండి మీకు
బి ఫార్మసీ చేసినానికి ఇంకేమి ఉంటందండి ఇదిన్న కంపెనీలో చుస్కోడమేంగా
అంటే మన ఎడ్యుకేషన్ కోసం బయట దేశాలకు ఏమైనా వెళ్ళాలని అక్కడ
ఆ లేదండి ఆ అదేది బట్ ఫ్యామిలీకి ఇష్టం లేదు నాకు ఇలానే ఉండేది అంత దూరం పంపించ అంత దూరం వాళ్ళకు పంపించడం ఇష్టం లేదు అందుకే
అవునా
అవును
ఉమ్ ఇ మీ సబ్జెక్ట్స్ లో ఏది చాలా ఇష్టం అండి ఇప్పుడు ప్రెజెంట్
నాకు మా సబ్జెక్ట్స్ లో కాగ్నసీ ఇష్టం
అవునా అందులో టాపిక్
ప్లాన్స్ గురించి ఉంటదండి కాగ్నసి మొత్తం
అవునా మీ స్టడీలో దేని గురించి ఎక్కువగా ఉంటుందండి
మా స్టడీలో అన్నిటి చనా ఆ అన్నిటి గురించి ఉంటుంది ప్లాంట్స్ హ్యూమన్ బీయింగ్స్
అవునా
మన ఆర్గన్స్ అన్నిటి గురించి ఉంటది
అవునా
అవును
మీరు హాస్టలా అండి ఇంటి నుంచి చదువుతారా
ఆ లేదు హాస్టలే
అవునా మీ ఊరివాడ వరంగలే కావచ్చు
ఆ అవునవును
అదేంటండి ఊర్లోనే అలా
ఉ ఇ ఓ అట్లాంటున్నారా మీరు ఉన్నది ప్రాపర్ ప్లేస్ అక్కడ కాదు
ఆహా
ఆ వేరే దగ్గర మాది
అంటే ఊరు వేరా
ఆ వేరు ఫ్రెండ్స్ తోన హాస్టల్ లో ఉంటున్నా
అవునా ఇలా ఉండే మరి ఈరోోజు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు
ఏంటండి
ఈ రోజు ఎలా గడిసిందండి స్టార్టింగ్ నుండి ఇప్పడు వరకు
సేమ్ బోరింగ్ అండి
అవునా
ఈ రోజు
ఏమనా త్రిలింగా ఏమనా ఉండేనా ఇవాళ కాలేజ్ లో హాస్టల్ లో
ఇవాళ సిప్ టెస్ట్ పెట్టింది మేడం
అవునా
మాకు ఇంకా ఫెస్ట్ ఉంది యాన్యువల్ డే ఫెస్ట్
అవునా పార్టిసిపేట్ చేస్తున్నారా మరి
ఓ ఎంజా్ చేయాలి ఫ్రెండ్స్ అందరు వెళ్తున్నారు బట్ నేను వెళ్ళట్లేదు
అయ్యో ఎందుకడి
నాకు ఫెష్ ఇట్లా చ చాలా మంది ఉంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు
కానీ అది ఇంకా ఒక భాగంలాయి కదా స్టడీ లో
అవును బట్ అవును నాకు ఇంట్రెస్ట్ ఉండదు దట్స్ ఐ
అవునా సో బోర్ అవుతారు కదాండి ఒక్కరే ఉంటే
ఒక్కరు మీన్స్ నాలా నాలాంటుళ్ళు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళ గుడి ఇంట్రెస్ట్ లేదని వాళ్ళతోని పెండ్గా పెండ్ లేయడమే వాళ్ళతోని
ఇంకా ఏంటండి ఏం తిన్నారు ఇవాళ
ఆ
ఏం తిన్నారు ఏం తిన్నారు ఇవాళ స్పెషల్ ఏమైనా ఫుడ్
స్పెషల్ ఏం లేదు జస్ట్ టమాటో రైస్
అవునా
ఇంటి వాాల లంచ లోకా సలు బరస్టు కర్రీ కాకరకాయ
ఓ అదే మరకు నచ్చదు బట్ అది హల్ది ఇంకా మీకు నచ్చిన డిష్ ఏమైనా ఉందా చాలా ఇ
నాకుూ ఫేవరెట్ టమాటో
హ
ఎగ్తోనే ఏవి ఏ ఏవి చేసినా నాకు ఇష్టమే ఒక వెజ్ లో చిక్కుడుకాయ కర్రీ ఇష్టం ఆలు కర్రీ ఇష్టం చిక్కుడుగయ కల్లీ ఆలు కర్రీ చాలా ఫేవరెట్ నాన్ వెజ్ లో అయితే చికెన్ ఎగ్
అవునా స్వీట్స్ లో ఎన్ ఏంటండి మీలి
ఆ ఆఁ
స్వీట్స్ లో ఏం తింటరు మరి అంతగా ఇష్టపడి ఏం
నాకు ఒక్క స్వీట్ చానా ఇష్టం ఒక రెండు స్వీట్
అవునా ఏదండి?
గులాబ్ జాముూన్న బాదుషా చానా ఇష్టం
అవునా అది స్వీట్ తక్కువ ఉంటదనా!
అవును అంటే మనకి నచ్చిన క్వాంటిటీతో చేసుకోవచ్చు కదా ఇంట్ొక వెలు చేేసుకుంటే
అవును
హ్మ్ఁ మీకు
టే కలాకన్
ఓ అబో చాన స్వీట్ ఉంటది
మిల్క్ కేక్ నొ టంటే ఉండదు మన అకార్డింగ్ కూడా మనం చేసుకోవచ్చు దాన్ని కూడ ఆ
అవునా
అవును అంటే ఇట్లా కొంచెం అలా ఉంటది కదా అది స్వీట్ తక్కువ ఉంటది కాబట్టి
పుడు హలీం స్పెషల్ కదా!
అవునండి హలీం అంటే ఈ మంత్ మాత్రమే దొరుకు తది కాబట్టి నెలలో అది స్పెషల్.
అవునా మాకెవరు లేరు ముస్లిం ఫ్రెండ్స్.
అవునా బయట కూడా హోటల్స్ లో అలా హోటల్స్ లో అలా అవైలబుల్ ఉం
అవును ఉంటయి
ఎప్పుడైనా ట్రై చేశారా?
చేసినా నచ్చింది బట్ ఇప్పుడు తీసుకోవడానికి ఎవరు లేరు, మేము కూడా వరంగల్లో లేం
అ అవునా
మీరు ఇక్కడుంటే బాగుండేది.
ఆ
మీరు ఇక్కడ ఉంటే బాగుండెదేమో.
అవునా ఆ హలో
ఆ ఆ
ఇంకా ఏం చేస్తు ఆ వినిపిస్తున్నందండి మాట్లాడం
మ్
మ్మ్ ఏమైనా ఫేవరెట్ ప్లేసెస్ మౌంటైన్స్ బీచెస్ ఇలా ఏమైనా ఉన్నాయా అండి మీకు?
ఖచ్చితంగా మౌంటైన్స్ బీచెస్ అయితే నాకు అసలు తక్కువ.
ఎందుకండీ బీచెస్ ఇంకా బాగుంటాయి కదా, వాటర్ ఉంటది. చల్ల చల్లగా
నాకు వాటర్ అంటే భయం బాగా.
అవునా
అవును మౌంటైన్స్ అయితే చూడడానికి ఎంత నేచర్ ప్లేస్ బాగుంటది ఫ్రెష్ గా.
అవునా
మళ్ళీ ట్రెక్కింగ్ చేయ్యొచ్చు
ప్లేస్ వచ్ బటర్ ఇ
అవును చాలా బాగుంటది
ఎక్కడికైనా వెళ్ళారా ఎలాంటి ప్లేసెస్ లో
హలో
హలో
ఆ చెప్పండి
ఇక్కడికైనా వెళ్ళారా ఇలాంటి మ్యాచు ఎలాంటి ప్లేసెస్ లో
ఫ్యూచర్లో అనుకుంటాం ఫ్యూచర్ లో అనుకుంటున్నా
అవునా ఇదనా ఉందా ఇలా స్పెషలీ ఈ ప్లే
ఆ
ఏదనా పనింగ్ ఉందా ఈ ప్లేస్ క ఎల్ అే ఇక్కడ వ్యూస్ చాలా బాగుంటాయి అని
హలో
హలో
వినిపిస్తుందా
ఆ వస్తుందండి వాయిస్ వస్తుంది మాట్లాడండి నా వయసు వస్తుందా
ఆ వస్తుంది
ఎప్పుడైనా ప్లాన్ చేసారా ఇలాంటి ప్లేసెస్ కు వెళ్ళాలి ఇక్కడ వ్యూస్ బాగా ఉంటాయి అలా అని
అవును అనుకుంటా ఉంటాం చాలనా మా ఫ్రెండ్స్ తోనే కానీ మా ఫ్రెండ్స్ అవన్నీ ఆప్ చేస్తా ఉంటాం సరు
అవునా ఎక్కడైనా పిక్నిక్ అలా వెళ్ళారా
ఫస్ట్ ఫ్రెండ్షిప్ కట్యాలి వాళ్ళతోనే అప్పుడే బాగుంటంది అనుకుంటున్నా
కాలజ్ దర్పణాలిద స్కూల్స్ వెళ్ళారా ఇలాంటి ప్లేసెస్ కు ఎప్పుడైనా
లేదండి ఇంకా వెళ్ళలేదు
అవునా
అవును మా ఫ్రెండ్స్ వ ఎవి పోదాం అని చెప్పినా కూడా అప్పుడు పోదాం పోదాం అని ఎక్సైట్మెంట్ పెడతారు తర్వాత ఇక బిజినెస్ మ్యాన్లలాగా బిల్డ్ప్ ఇస్తా ఉంటారు కర్వాదా
అవునా
బద్రచర ప్లాన్ చేసాం బట్ భద్రాచలం సిింగిల్కి వెళ్తాము మేము ఎవరి కళ్ళం ఇక
ఓకేనండి నేను మళ్ళీ కాల్ చేస్తా
ఆ సరే బాయ్
బయ